హలో
మ్మ్
మ్మ్ మా అమ్మకి ఎంత వేయి రూపాయలే గద ఇయాల్సింది
రెండు వేలు
అంత సీన్ లేదు ఎమి పదైదు వందలు ఇయ్యాల మ్మ్ అది అక్కడ డబ్బు ఫోన్ పే లో ఎంత ఉంది మాముూలుగా పదైదు వందల పది వందల వచ్చింది
పదహేడు
మ్మ్ చందన వచ్చింద రూమ్ కి ఏం అప్పుడే వచ్చింది
మ్మ్ బయటికి
ఆ పాప ఎవ్వరు యా ఎ ఎట్లా ఎలా పరిచయం ఎక్కగుంటది ఆ పాప
హస్మి
అవునా చందన మేలే వాళ్ళ క్లాస్మేట్ లో తిరుగుతుంటారు నువ్వేమో గంగిరెద్దు ల ఆ మౌనికతో కాలేజ్ అయితే ఉంటే అక్కడ సందంత తిరుగుతుంటావు అందరు పరిచయం ఉండాలి అందరితో మింగిలి అయిపోవలి ఏమి
మా క్లాస్ మేట్స్ ఎక్కువ కాలేజ్ హాస్టలో ఉన్నారు ఇంకా డేస్ కాలర్స్ ఉన్నారు
డేస్ కాలర్ మీరే కదా మృదుల ఈఊరే కదా
ఊహు
ఏ ఊరు
నేన్ బాగ మాట్లాడే వాళ్ళు ఎవరు పుత్తూర్లో లేరు
అసలు నువ్వు మాట్లనోళ్లు ఉన్నార పుత్తూర్లో అవునా ఎంలే తీ నిద్దరెందుకు నాక్ ఇంతగా వస్తుంది ఏమో నాకే తెలిదే నాధ్ ఇ ఆరాది మా చెల్లలు తిట్టుకునటది అదిన్న భారీగా తిట్టుకుంటది పాపం ఫో మా చెల్లలు భారీగా తిట్టుకునూటది అది గమ్ ఉండేది పాపం ఫోన్ అడగాల ఏమ అడగాల గమ్ము ఉండేదాని ఫోన్ దిప్పిస్తా లేదా అదిఇది అని చెప్పేసి ఆశ పెట్టేసి వచ్చిన
ఊ పాపం
గమ్మునుండే పాపని నా చేతులార చితులార చితులార బావి దగ్గర తీసుకొని పోయి దొబ్బినట్టు అయిపోంది. పాపం ఆ
చెప్పేది
చెప్పిన దానికి ఎక్సప్లనేషన్ ఇచ్చిన బట్ కానీ చెవులొ మనం పెట్టిన ఆశయం ముందు ఖచ్చితం ఎందుకంటే అది ఆ ఆశ మామూలుగా ఉండదు పాపం అది ఏముంది లేదు నేనైతే
ఫోన్ చూసి చూసి చూసి ఒకసారికి లేదా అంటే ఇది ఎలా ఉంటుంది. ఉన్న వాళ్ళ తమ్ముడి కెందుకు అంత కోపం
ఉండాలి నీకు తెలియదు లె ఆ కోపం ఏంది ఆ మాత్రం ఉంటేనే ఆ కోం మరే దారుణంగా ఉంది. పనులు పెట్టుకొని ఫోన్ లో మాట్లాడుతాంటే ఇంట్లోలో ఎవరి
నేను అసలె ఇంట్ల అసలు ఫోన్లే మా వాడేంత నీలే సేమ్ అట్లే ఉంటుంది అందుకే మా అమ్మ వాళ్ళకు ఆ పాప నచ్చదు. ఒక పక్క ఇంట్ల అంతర పం చేస్తా అంటే ఆపప ఫోన్లు చూసె అందుకే ఆపాప పని అంటే మా అమ్మకు అస్సలు సరిపాదు పని చేయదని
మరి అందుకే అట్ల ఉంటరు మరి పనులు చేయకుండా ఉంటే గమ్మున ఆడపిల్ల గమ్మున ఉండరు.
ఆహా చేయకపోతే మానేయిలే అందరూ చేస్తన్నప్పుడు మనము వాడు ఉండల్లా చేయకుండా స్టైలు గా ఫోన్లు మాట్లాడితే ఎవరికైనా కోపమే వస్తుంది.
మరి ఇంకాబ్ అబ్బాయి కాబట్టి కొంచెం ఎక్కువే ఉంటది పైగా వాడు పని చేస్తాడు పాపం వాడు చిన్నపిల్లోడైనా గ వాడు ఫోన్ చేస్తాడు తెలుసా వాడు ఫోన్ చూస్తాడు పాపం సినిమాలు అది ఇదని ఇ అన్ని చూస్తుంటాడు. వాడు కానీ పని చేసే టై లో చేసాడు మళ్ళా గట్టి అది ఇదని అన్ని చేస్తాడు వా అంతనే ఏమి చేయడం కూడా చేయలేదు కానీ ఆ పాపకు ఎందుకంత ఫోన్ లో పిచ్చో ఏందో ఆడపిల్ల అబ్బాయిలు ఉంటే ఒకే కాని అమ్మాయిలకు అంత ఫోన్ పిచ్చుంటే కష్టం అవుతుంది.
నాకేం లేదు కదా
ఇప్పుడు ఎట్లున్నావో అట్లే ఉండు.
హు నాక్ తెలుసె ఎక్కడ ఎక్కడున్నా పని చేసినప్పుడు ఎవరికైనా కాల్సి ఉందిదె వాళ్ళంతా కష్టపడి చేస్తాంటే
ఇంట్లో ఇంట్లో సున్నం కొడతాన్నారు ఇళ్లంతా ఇళ్లంతా సున్నం కొట్టేటప్పుడు తెలుసు అంటే అవన్నీ తీయడం పెట్టడం అట్లు ఉంటాయి కొంచెం
ఊ
వల్ల అమ్మ కి చెప్పు. ల్లమ్మ చూసుకోవాలంటే ఎంత కష్టం పాపం ఎనుములు అవన్నీ ఉంటాయి పాపం అట్ల చూసుకోవాలి ఈడ చూసుకోవాలంటే
వాళ్ళకె ఉన్నాయి ఏనుము ఏనములు
వళం అమ్మ వాడు అట్లన్నీ చూసుకు
యాదవ్స్ అంటే గొర్లు ఎనుములు అవి ఎక్కువ ఉంటయ్ కదా
అవి ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కువేం కాదు ఖచ్చితంగా ఉండాలని ఒక ఏదో తెలియదు ఎక్కువంటే ఏం కాదు ఎందుకు ఉంటాయి. ఖచ్చితంగా యాదవ్స్ కి ఎనుములు అనేవి ఖచ్చితంగా చందన వాళ్ళకి కూడా ఉన్నాయ
ఆవులున్నాయి అనుకుంటా ఆవులో ఎనుములో
ఉ
వాళ్ళ నాన్న అవి మాత్రం చూసుకుంటాడంట ఇంకా వాళ్ళ నాన్న కంటే కొంచెం మతిస్థిమితము అట్లా అంటారే
హ్మ్
అట్లాంటా అందుకే పని లేనపుడు వళ్ళమ్మ చూస్కూంటుంది పనియంతా వాళ్ళ నాన్న ఆవుళ్ళోకి పోయి పాల్ హ్మ్ పాలు అమ్ముతారు
మరి అట్లుంటే ఈ పాప ఎందుకు ఇట్లా చచ్చింది కొంచెమన్నా ఉండాలి కదా తెలివి ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎట్లుంది ఏమని నేను గీ నిజం చెప్తున్నా ఇక్కడ ఇంతమంది లవర్స్ తిరుతుంటారు కదా నాకు ఏ రోజు వీళ్ళతోనే తిరగాలని ఏనాడు అనిపియ్యలే తెల్సా ఎప్పుడు ఏం అనిపిస్తాంటే ఒకటే అనిపిస్తుంది వీళ్ళ నాన్నఒళ్లు ఎంత రిచ్కిడ్ అయితే వీళ్ళు ఇంత బాగా తిరుగుతారు అనిపిస్తది నిజం చెప్తున్నా అంతే కదా బేస్మెంటం బాగుంటేనే కదా ఇల్లు బాగుండేది ఉమ్ వాళ్ళు రిచ్కిడ్ అయింటారు కాబట్టి వీళ్ళు ఇంత బాగా తిరుగుతారు ఎంజాయ్ చేస్తున్నారు అని నాకు అర్ధం అయిపోయి నేను గమ్మనుంటా అంటే పెద్దగా పట్టించుకోన్నట్ల అంతే కానీ మా ఫ్రెండ్స్ ముందరి దగ్గర ఇంకా ప్చ్ చెప్తాంట పాపం అంటే బా ఇప్పుడు లవర్స్ తరుగుతుంటారు తిరగలేం స్వామి మనం బయట అది ఇది అని చెప్తాంటే నాకు అట్లాంటివి ఏమి ఉండవ్ తిరుగు
మీ ఫ్రెండ్స్ అప్పుడు ఏమ్ ఆన్ డ్రా
ఏమంటారు ఏమనరు మనమే ఎవరినన్నా సెట్ చేసుకోవాలి అంతే అంటారు ఎవరైనా వేరే ఎవ్వరిని ఎత్తన నియ్యను నిక్కీ దీన్ సమాతే నేను ఎవరిని ఎత్తనియ్యను
మీ ఫ్రెండ్స్ తిన్నారా గులాబ్ జామున్
నర్‌ నెక్స్ట్ నువ్వు చెయ్ హలో
సరే టైం అయ్యింది జల్ చూస్కో ఇంకా సిక్సేనా నేనా అప్పుడే చూసినప్పుడో
ఆ సెవెన్ మినిట్స్ అయింది ఇంకా కాల లేండే నువ్ నెక్స్ట్ నువ్ జేయ్ హలో
చేస్తా ఆ
హ్మ్
బ్లూ పెన్ ఉందా
ఎవడి దగ్గర
నీ దగ్గర
కావల ద ఇస్తారా
బో బ్లాక్ పెన్‌ తో రాసేస్తా మళ్ళీ పోయంస్ కి మాత్రం పెన్ తో అదంతా
దా ఇస్తారా దాంతోఏముంది ఇంకా మళ్ళా ఏమో ఉంట
పోతులూఆ
ఒపికలేదే తిరగడానికి
హుమ్ హుమ్
అట్లా ఎప్పుడు వస్ అది చిన్న పోన్ల కట్లేకదా సౌండ్ వచ్చేది.
హుమ్ అవును అవునమ్మా హుమ్
విజయ్ దేవరకుండ బాడీ బాగుంటుంది. నాకు ఆ హీరోస్ లో ఎవరిది బాగా నచ్చుతుంది అంటే, కటఅవ్ట్ చెప్పేదా.
హుమ్
సందీప్ కిషన్ ఉన్ లేదా వాళ్ళంటే నాకు బాగా ఇష్టం వాడిది
ఉహు
వాడు బాగుంటాడు. ఎంత మంచిగా ఉంటాడు. హుమ్ హుమ్ హుమ్
హుమ్
మళ్ళీ మన విజయదేవరకొండ పెళ్ళిలో వాళ్ళు బలే ఉన్న ఆ బట్టలు బలే ఉన్నాయి కదా. పాతకాలం బట్టలు
ఊ
బపస్ ఉన్న వాళ్ళు వేసుకుంటే ఎట్లు కిచ్ చీర్లకాయ ఎ సుటి తంత నవవి
అది
రా
అవును
హా
అదే హుమ్ పోయిన వాళ్లు రాలేద బడి పోలేదా పొద్దున్న వేసుకున్నట్టు వేసుకోవచ్చు కదా బ్రో ఆ అదే ఇప్పుడు గుడికి పోయేటప్పుడు అన్నార అ హలో వచ్చన నీళ్లు తీసుకొస్తా హలో
ఎక్క కల్ సనా
బెడ్ రూమ్ లోకి ఎక్కడ పోతా
మళ్ళీ వస్తాను నే ఎక్కడికో పోతాను అంటివి
లేదు లేదు కేక్ తెచ్చన్ మా వాని వేరే వాని బర్త్డె సరే అండి మళ్ళీ ఫోన్ చేస్తా
ఇప్పుడు కట్చేసిన తర్వాత
నేను మళ్ళీ ఇప్పుడు కేట్లా వాళ్ళ కేక్ వాడికి పిలచకరానికి పోయారు. మళ్ళీ ఎట్లా పోవాలా ఫ్లైఓర్ మీద పోతాన్నా అందుకు. సరేనా నువ్వు ఆపరికి మౌనిక తో మాట్లాడుతుండు.
సరే
ఉ సరే అయితె. అవునా